హలో
హాయ్ అండి. బావున్నారా? అ
ఆ బావున్నాం అక్క. ఆ బావున్నాం. ఏముందక్కా. లా అన్నం తినిపిస్తున్న బాబుకి.
అవునా. పండగ ఎలా చేసుకున్నరు నిన్నా ఉగాది.
బా బా బాగా చేసుకున్నామక్కా.
ఉ ఉ
ఇద్దరు ఆడపడుచులు వచ్చారు.
ఉమ్
ఇద్ హ్ ఇద్దరు ఆరపర చి హ అ మీరు ఎలా చేసుకున్నారు?
హ్ మేమా పొద్దున్నే లే సి ఊడ్చి చల్లి ముగ్గేసుకొని, మొత్తం ఇల్లంతా కడుక్కొచ్చుకున్నాం. మొత్తం మంచి శుభ్రంగా ఆ చ్చుకొని ఇగ తల స్నానాలు చేసి ఇగా హ్ మొత్తం దేవుడి పటాలన్నీ శుభ్రం చేసుకున్నాం. ఇగ బచ్చాలకి పప్పు పూర్ణం ఉడక పెట్టినం. అది అటు అయింతాంటే ఇగా పనంతా చేసుకున్నాం. హ అదిగా దేవుడు పటాలన్ని శుభ్రం చేసి సుకుని దీపం ముట్టిచ్చుకున్నాం. ముట్టించు కున్న తర్వాతకి చెపాత్ పిండి కలిపి పెట్టుకున్నం. చపాతి పిండి కలుపుకొని పెట్టుకున్న తర్వత హ్ అది ప పంతోడికింత రాతి మొత్తం ఓడ పోసుకున్నాం బెల్లం అన్ అలా మంచిగా నలా కొట్టుకొని మిక్సీ పట్టుకున్నా మంచినే పట్టి చపాతి అంతా చపాతి చేసి చపాతి చేసి దానిట్లో పెట్టి పెంక మీద నెయ్యి తోటి కాల్చినం ఆ ఇగా మనం చెంప లాంటి తీసుకోని మల్లి పసుపు రాసి పచ్చడ ప్రిపేర్ చేస్తున్నాం. పచ్చడ చేసిన తర్వాతకి ఈ చెంబు రాసి మంచిగా కంకణం గటి దానికి పసూప్ ఓ పెట్టి టి చింత పండున్నానవెట్ టి ఇట్లా మాడు ముక్క మామిడికాయ ముక్కలు ఆరు రుచులు ఉంటాయి. చేదు
అవును
వేప పోపూ పూ కోబ్బరకాయ మామిడి కాయలు కారము ఉప్, బెల్లం, మిరియాల్ పొడి అవన్నీ అంతా చేసుకోని రెడీ చేసుకోని పెట్టుకుంన్నాం. అయిపోయిన తర్వాత ఇంగ పచ్చసింత పండు మొత్తం నానీ తర్వాత పిస్కి అందులోన్నీ రూస్ ఇట్లా కొంచెం గ్లాస్ లో వేసుకోని పెటిిన్నాం పెట్టి ఆర పోసినం. అట్ పచ్చక్ బచ్చాలని అక్కడ పెట్టి దేవుడి దగ్గర పెట్టుకుం ఇంగ అందరికీ పోసిన అక్కడ పోసినతర్వాతకి పోషం పోసినతర్తికి ఇగా బచ్చాలు ఒక్కొక్కరికీ ఇచ్చిన‌ వాళ్ళు తిం కుంటూ కూస్సున్నారు ఇగ ఆ భాగారా రైస్ స్నం చికెన్ వండుకున్నాం. తిన్నాం పూరీలు చేసుకున్నాం యారల్ చేసినం అట్ల జరిగింది మీరెలా చేసు కున్నారు
మేము కూడా మార్నింగ్ లేసి బయట కల్లాప్ చల్లి ముగ్గేసుకొని ఇల్లంతా ఊడ్చి తూడ్చుకొని తలం టు పోసుకొని ఇకా దేవుడి ఫోటోలన్నీ తుడ్చుకొని అన్ని పూగీచ్చి పిండి విసికీ ప ప్పు ఉడకపెట్టేసి బెల్లం చింతపండు ఇవన్నీ నానబెట్టేసుకొని దీపం పెట్టుకొని ఒక చిన్నగిన్నె వెండిగిన్నె తీసుకొని అందుల చింతపండు రసం పోసి కొబ్బరి ముక్క మామిడ మామిడి ము క్క వేప పువ్వు బెల్లము ఇవన్నీ వేసి దేవునికాడ పెట్టేసి బచ్చాలు ఇట్ల అన్నీ చేసి పూజ చేసుకొని అడబెట్టుకొని మా బాబు నేను కంకణం కట్టుకొని కొత్త బట్టలు ఎసుకొని పూజ చేసుకున్నాం మా ఇద్దరు ఆడపడుచులు వచ్చారు పండకి చాలా మంచిగా సంతోషంగా ఉన్నది ఉగాదికి ఇద్దరు ఆడపడుచులు వచ్చినారు కాబట్టి
హ్మ్ హు
బాగా అనిపించింది ఇయాల ఇసారి ఈ సంవత్సరం ఉగాది చాలా బాగా అనిపించింది
అవునా మరి చికెన్ వండ్యరా మ టన్ చేశారా
ఆ చికెన్నే వండ్యం మేము గ్యారెల్ చేసారు చికెన్ వండి
హ్మ్ హ్మ్
హ్మ్
ఇంకా ఎంపూరిలు చేసేరా గారెలు చేశారా
పప్పు గ్యారెలు చేసాం
హ్మ్
పప్పు గారెలు చేసుకున్నాం
అవునా బాగరేశారా
బగారయనే ఓన్లీ వైట్ రైసే వండుకున్నాం చికెన్ చేశాం కాకపోతే పండగ అది మన ఇంటిది అప్పలు చేసుకున్నాం అన్నట్టు పండగకి
ఏంఅప్పాలి చెసు
పూసలు చేసాం పూసచేశా శాం బొగుందు చేశాము బూందు చేసుకున్నాం పూసలు చేసుకున్నాం
ఆ అవునా
ంతస్త సేమి ఇసలం పండకి అ
మన ఆడళ్ళకయితే పండగొస్తే మే పుత్తపుడే తీ మామూలుగా పనే ఉంటది ఇక పండగ వస్తే అది ఒక పనే ఉంటది ఎప్పటికి పనే చేయాల
పొద్దున్ లేవాలే అన్ని తోడుచాలే చెయాలే ఇటు పని చేసుకోవాలె అటు పిల్లగాళ్ళని చూసుకోవాలే
ఆ
ఏ మా బాబ అయితే ఒక్కటే చది ఇస్తాడు అన్ని గుంజుతా ఉంటడు అటు ఇటు ఇది గుంజుస్తాడు అది గుస్తడు బాగ అల్లరి ఎక్కవ చేస్తడు మా బాబు అయితే మీ బాబు చేస్ స్థడ
మ బాబు తిన్న చేపలు స్
ఉమ్ మమ్మీ మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఇ సర్ పండక్కి
ఆ అమ్మ వాళంటికి వచ్చినా అంత పచ్చడంత ఎసి అక్కడంతా మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకుని వర్కీ సాయంత్రం ఇక్కడొక్ వచ్చినాం ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడ పనుల్ చేసిన ఎమ మా పాపుకు కు ఇ ఇవ పంచ ఎస్ దునా పంచ పండగ్ గద ఇరో నిన్న పంచగట్టిన పన్చగట్టి వెనకి ఇట్ల ఉగాది స్పెషల్ అని ఫోటోస్ ది దింప
ఉమ్మ్ అ
ఉంటది క అదని ఇంగ స్పెషల్ పండగ చేసుకుంటారా ఎన్నీ రో ఈ మేమేం స్పెషల్ ఇస్తారు అప్పుడు అం పలు సంక్రాంతికి
మా బావ సంక్రాంతికి సకినాలు చేసుకున్నాం పూస కొట్టిన బొందు చిన్నోడికి మంచిగా బట్ట కొత్త బట్టలు తీసుకొచ్చి పంచ పంచ పంచ పంచ వేసి ఈటవలు ఇట్లా వేసి చేసేవి గంగరెద్దులు వాళ్ళు ఇట్లా వస్తారు కదా వాళ్ళ కాడ అన్ని పోయడం చేయ వాటికి
ఉ
కలర్ ముగ్గులు ఎసుకోవడం
మీరు నైట్ ఎస్తారా పో మార్నింగ్ వేస్
మార్నింగ్ మార్నింగ్ ఎస్తం నైట్ మార్నింగ్ ఎస్తాం
నైట్ ఎస్తే ఇక మన వీళ్ళ వచ్చి చూస్త తోకుతారు ఏను వచ్చి కాకగర మార్నింగ్ వేస్తే పెట్టారు మార్నింగ్ ఏసి ఇగ ఆవు పేడ తెచ్చి ఈగ గొబ్బొమ్మల్
అవును పెండ గోబ్బొమ్మలు చేసుకోవాలే గరకలు గరకపూస రేగు పండ్లు ఇవన్నీ తీసుకురావాలి అడబెట్టుకోవాలి అదొక ఆనందం అప్పుడు ఒక్కొక్క పండకి ఒక్కొక్క సెలబ్ర
వేటతోడు మంచిగా మంచిగా
పాలుబదేవి పొంగిస్తారా మీరు సంక్రాంతికి పొంగల్కి
అవును మీరేం
అన్న ఎప్పుడన్నా బయటకి వెళ్తా ఆ ఆ వెళ్తాం శివాలయంకి వెళ్తాం మేము ఇక్కడ
ఆ
మీర వెళ్తార మీరు వెళ్తార
మీరు భోగి పళ్లు పోస్తార పిలలకి
భోగి పండ్లు పోయాం పోయాం మేడం మేము
ఆంజనేయస్వామి కథ బోగి పండ్లు పోయాలన్న అవునా
అవును
చరే
ఆహ మాకు లేదు మాకులు ఏద అది
హలో
మాకు ఆచారం లేదు కాబట్టి మా బాబుకి పోయాం మేము
అవును మీ వాయిస్ వినిపిించలేదు సరి అండి
ఆ అంటే మేము పుట్టిన కాంచి ఎప్పుడు పోయలేదు అందుకే పోయే పోయామ అన్నట్టు బాబుకి
అ
అ
మేము కూడా పోయలేదు మా బాబుకి కూడా పోయలేము ఎందుకంటే చిన్న బాబు కదా అని పోయలేదు
మీకుంద ఆచారం
ఆయనికి చిన్న భయమో తెలియదు కాగానీ మేను కూడా చిన్నబాబు అని పోయలేదు అంటున్నా
హ హ మీరేం మీరేమేం చే సర్వ సంక్రాంతికి
సంక్రాంతి అంటే సకినాలు చేయాల్సిందే కన్ఫామ్ ఇ బోంద్ లడ్డు అరిశెలు సక్క కాకినాలు మళ్ళ బోందు కార అవన్నీ చేస్తాం అవన్నీ చేస్తాం పండకి అంటే అంతే ఓకే అండి థ్యాంక్ యూ
ఓకే థ్యాంక్ ూ